హాయ్ అండి బాగున్నావ మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు
ఏం లేదండి కాలీ మీరు
ఆ ఇప్పుడే డిన్నర్ చేసి ఇలా హు టీవీ చూస్తున్నాం.
అవునా ఏ కర్రీ చేసారు
మాగచ్చే ఈ రోజు బీరకాయ అండి
మీరే చేసారా
ఆ నేనే చేశాను మీరు తిన్నారా డిన్నరు
తిన్నామండి
ఊహూ హూ ఏం చేసారు మరి
ఈరోజు మాది చామగడ్డ పులుసండి
ఆ అవునా ఓకే ఓకే బావుంటుంది అంటే మీరే చేసారా
లేదండి మా మమ్మీ చేసాను
టేస్ట్ బావుంటుంది నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు కొంతమంది అది స్టిక్కీ స్టిక్కీగా ఉంటుందని చెప్పేసి తినరు
అవునండి చాలా వద్ద తినరు
చాలా వరకు దాని అంత నచ్చదు అని అంటారు హలో
హ్మ్ చెప్పండి వినిపిస్తుందా
విన్పిస్ సుంద వాయిసు
వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా హలో
హలో
ఈ వాయిస్ వినిపిస్తుంది మీకు వినిపించట్లేదా?
ఆ వినిపి ఆ కొంచం కట్ కట్ట అయినట్టు అనిపి చం హలో
ఇప్పుడు ఓకేనా
ఆ వినబడుతుంది మీకు వినిపిస్తుందా అంటున్నా
వినిపిస్తుంది ఇ
ఆ ఓకే నా ఇంతకు ముందు మీ వాయిస్ కరెక్ట్ వినబడ్లేదు అందుకని
అవునా
హ్మ్ ఇంకా ఏడన్నా బయటికి వెళ్ళారా?
ప్లీజ్ అండి ఎటూ వెళ్ళలేదు ఇంట్లో నే ఉన్నాం.
అవునా మీ మేము ఇప్పుడే బయటికి వెళ్ళేసి అలా వచ్చాము.
ఎటెల్లారండి ఏమన్నా తినసి వచ్చారా లేదా
ఆ లేదు ఇంట్లోనే తిన్నాం బయట ఎక్కువగా తినం మేము
కలవాలని
మీకు సీజన్స్ లో ఏ సీజన్ ఎక్కువ ఇష్టమ అండి సమ్మరా వింటరా రెైనీ సీజన
వింటర్ బా టర్ని సమ్మర్ బాగుంటుంది
అయితే నే వెకేష్
కనీసి ఇది బెటర్ అనిపిస్తుంది ఆ
ఎటన్న బయటికి కెళ్తారా హలో